హరణ
ఆ వినిపిస్తాంది రా
యూ చెప్పరా బాగున్నావా
బాగున్నా బాగున్నారా మీరు
యూ బానే ఉన్నా ఏం చేస్తున్నావ్
నీ రీ సౌండ్ ఏ వస్తోంది కదా అహహా ఏమి లేదు రా ఆ
ఎందుకు రీ సౌండ్ వస్తుంది ఇట్లా అల్లా వస్తుంది
ఇక్కడ కూడా ఒత్తాంది
యూ అన్ని ప్లేసుల్లో వస్తది ఇప్పుడు ఇంకేంటిది ఏం చేస్తున్నావ్
ఏం లే అన్నం పెట్టిన
యూ యూ ఏం కూర
పప్పు రా
పప్పు మా ఆంటీ ఏమి అంటుందో పోయి చూడాలి ఇక
ఏం తిన్నావ్ మధ్యాహ్నం ఏం తిన్నావ్ పొద్దున ఏం తిన్నావ్
పొద్దున బోండా చేసింది ఆ బండలాంటి బొండాలు చేసింది
అహహా తిన్నవా
అవన్ ఆ బండకంటు పోయి ఆ బండలాంటి బోండాలు చేసిన అయిపోయింది గోరు చిక్కుడుగాయ
అవునా
హ్మ్ బస్ ఇగా సాయంత్రం వొచ్చినక ఇగ చూడాలిగా
ఆహా తినే టైమ్ అయితే ఏమిరా మరి
అయితందిగా ఎయిట్ ఎయిట్ టెన్కి అట్లా బోవాలి పోయో
మా అయిపోయినాక పోయి తినేసి
హ్మ్ అంతే ఇగ
హు ఇంటికెప్పుడు మరీ ఈ మధ్యలో
ఇంటికి జూన్ లోనే వద్దాం అనుకుంటాన మీరెప్పుడు
జూన్ అంటే జూన్ లో ఏమైనా హాలిడేస్ ఉంటాయా నీకు
జున్లో ఏం హాలిడేస్ ఉండయి నేనే వద్దాం అను
అప్పుడు నువ్వే హాలిడేస్ తీసుకుందాం అనుకుంటనవా
అంతే ఇగ ఇగ వచ్చేమంత్ మొత్తం ఫుల్లుగా పోయి ఫుల్ సాలరీ తీసుకొని
హు మే కూడొస్టాంది కదా మధ్యలో
మార్చ్ ఆ ఏప్రిల్ మే రెండు నెలలు రెండు నెలలు మొత్తం ఫుల్ గా పోయి ఫుల్ శాలరీ తీసుకొని మరి తర్వాత్ త జూన్ లో రెండు మూడు రోలట్లా లేకపోతే నాల్ రోలు అట్లా ఇంటికొచ్చి ఓ నాల్ రోలుండాలి ఇగ
అవునా
హు మీరెప్పుడొతారు
ఇక మేమెప్పుడంటే అప్పుడే కదా
వారం వారం వారం వారం బోవు డయితాందిగా మీకు
ఆ అదే అంటే ఈ మంత్ ఈ మంత్లో ఇక పోవడం ఉండదు అనుకో ఎందుకంటే ఇక ఇలా
ఇంకా వ వారమే ఉన్నదాయే
ఊమ్ అగే ఇప్పుడు పోవడం అంటూ ఉండదు గానీ నెక్స్ట్ మంత్ ఆ ఇగ
ఇక్కడ మన ములుగు జాగరం లెక్క అంటే పక్క పక్క విలేజెస్ లెక్కనే ఉన్నది మీదయితే ఎక్కుతాల్ దిగుతాల్ ఎక్కుతాల్ దిగుతాల్
వామ్మో అది అమ్మ జర్నీ అంటే అసలు నా కాళ్ళకి ఇట్లా ఇట్లా ఏంటి స్కిన్ అనేది ఊడిపోయింది ఆ అదేంటి ఆ ఎండకి అమ్మాల్ అన్నే నార్మ మామల్ గా తీసుకరాడరా అవన్నీ ఊర్లన్నీ తిక్కుంట వత్తాడు
ఆహా
మళ్ళ అచ్చేటప్పుడు కూడా ఆ ఊర్లన్నీ తిప్పుకుంటా వచ్చిండు
బస్ చాలు చాలద్ ఇగ జర్నీ అంటే
అమ్మా గోరంగా ఏందో ఏమో ఇగ జర్నీ చేసిన తర్వాత ఇగ ఒక డే మొత్తం అంతా రెస్ట్ తీస్ కోవాలనిపిత్తది ఏం పని చేయ బద్ది కాదు వచ్చిన్ తర్వాత మీ అంత ఓ కుండదు మరి
హూ
ఎప్ ఎప్పుడైనా అంతే ఇగ అలవాటు అయిపోయింది
అలవాటు అయిపోయింది ఇంకేం చేస్తాం ఇగ ఒకప్పుడు నాకు బస్ పడకపోయేది ఇప్పుడు బస్సు పడతాంది తిరిగి తిరిగి తిరిగి
తిరి తిరిగి పడతాందా
ఇంకొన్ రోల్ బోతే ఆ ఇగ బస్ ఎక్ తే వామిటింగ్స్ ఏమైన్నా తినడానికి కొనుక్కునేది నేను చిప్స్ గిట్లే ఏమన్నా
నో అమ్మా
ఆ ఇప్పుడు బస్సులలో తిరిగి తిరిగి తిరిగి తిరిగి బస్సు అలవాటు అయిపోయింది ఇగా
అలవటయిందిగా
స్టార్టింగ్ నేను కంపెనీలో జాయిన్ అయినా కదా
అవును
అప్పుడు మాది కూడా బస్ అనట్టు అంటే మినివే అని మాది
ఆ
స అలవాటు లేని పని కద ఇ మనివన్ ఎకుడు సంత అది ఎక్కిన ప్రతిసారి ఎన్ని ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు పోలో ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ పోలో
ఆ
ఆ ఆ పోలో ఎక్కిన అర్ధగంట సేపు నాన్న ఒట్ల ఆ పోలోనే ఉండ
హు హు ఏం మరి లేదంటే ఏ అందే ముందు పరుగు గు మరియా
అంగూరం ఉమ్
అట్లునే అనిపిస్తురా
అవును
నార్మల్ సెన్సేషన్ వచ్చినా కూడా అంత ఎట్లోన ఉంటది ఇక అద ఆవత్ ఆ ఫీలింగ్ హ
అట్లే కొన్ని రోజులు పోయినాక అది కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు పెద్ద బస్సు వచ్చింది అది కూడా అలవాటు అయిపోయింది
చెప్పింధి నీకు ఎమ్ వస్తాయినియా
ఆ
మీక అంతే అలవాటు వసుకుంటే
కార్లులా తరగాలి రెండు మూడు సార్లు కార్లు కూడా అలవటు అయిపోతాయి
ఆ కార్ పడదంటే కదా అమ్మకయినా నీకయిని
ఉమ్ కార్ వా అంతా కార కార్ లో పోతుంటే విండోస్ లూజ్ చేసుకుని ఏసీ, ఏసుకుంటే
ఆ స్మెల్కే అరోజు అమ్మ వోమ్టింగ్ వేసుకున్న
ఉమ్ కక్కేతాది
హు హు ఉమ్
కొంతమందికి అలవాటులేకపోయినా మంచిగానే పోతారు
ఆ అలవటే పదుతాధి నార్మల్గా ఇట్లా బస్ లో పోవడమే ఆ అంత చ లాంగ్ జర్నీ ఇస్తే అంత అనిపించ వాథంగ్ వచ్చినట్ వచ్చినట్ట అనిపిస్తాంటది లాంగ్ జర్నీ యితే అదే నార్మల్గా అయితే ఈ సాయంత్రం టైం జర్నీ అయితే ఏమ చనిపయవు అంత మంది ఉంటారు ఏమయ్యా పోవాలి కదాన్నట్ ఇ ఏ లాంగ్ జర్నీ అయినా కూడా చేస్తాను ఇక ఏ నెక్స్ట్ మంత్ హన్మకొండకి ఇచ్చి ఉంటే ఇంత జర్నీ తపుతుంది ఏమో అందరికి ట్రాన్స్ఫర్ ఉన్నదా అ ట్రావిళ్లకి సరే హనుమ కొండగి లేకుడా ఇంకెక్కడికియినా ట్రాన్స్ఫర్ అతారు
న వేటి ఏ సంవత్సరమే అంది మీరు పోయ్యాడికి
ఆ అంటే అన్నయ్యచ్చి టూ ఇయర్స్ అయితుంది కదా, టూ ఇయర్స్ కు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తారటా.
టూ ఇయర్స్ ఒకసారి ట్రాన్స్ఫరా.
ఉహ్ ఇగ అన్నయ్యచ్చి టూ ఇయర్స్ అయితుంది కాబట్టి ఇగా అందరిని అంటే నార్మల్గా అందరిని అన్ని బ్రాంచ్ల వాళ్ళను ఇట్లా ఎక్స్చేంజ్ చేస్తాంరు అన్నట్టు అక్కడోళ్ళని ఇక్కడికి ఇక్కడోళ్ళు అక్కడా.
అటీటు వాడేతరోయ్.
ఆ అటీటు పడేతర్రు. ఇగా ఇక్క హన్మకొండకి కాకపోయినా ఇగా వేరే ఎక్కడికైనా ఎస్తరు ఇగా.
మనం చూజ్ చేసుకునే ఆప్షన్ లేదా.
ఇగా అట్లా ఉండదు కదరా అందరు ఉంటరు కదా ఇప్పుడు నలుగురు ఇద్దరు ముగ్గురు ఉన్నరనుకో వాళ్ళందరూ హన్మకొండా ఇటు మహబుబాద్ అట్లా అంటే కష్టం కదా ఇగా వాళ్ళు ఎక్కడ పంపి స్తే అక్కడ పోవుడు అంతే.
అంతే ఇంకేం చేస్తాం మనం.
హ్ మనం చేయనికి ఎంలేదు.
ఏడికి వంపిచ్చినా పోవుడే ఇగా.
అంతే ఏడికి పంపిచ్చినా వోవాలె.
ఇంక్రిమెంట్ కూడా ఉంటదా.
ఇగ చెప్పలేము అది అయిపోయినాంక థార్ట్కి మీటింగ్ ఉన్నదట వీళ్ళకి. హుహ్ చెప్ త్తే ఒకవేళ ఆమీటింగ్లో చెప్తరు కావచ్చు.
హ్మ్
ఎక్కడికి అన్నది ఏమన్నా సాలరీ పెరుగు తదా ఏంటిది అని అన్నది ఆ రోజు మీటింగ్ హ్ ఆ రోజే ఇగా.
హ్ నెక్స్ట్ మంత్ త్రీకా.
ఆ థార్డుకు ఈ థార్థ్ కు మళ్ళీ జర్నీ చేయ్యాలె.
మళ్ళెక్కడికి?
కి చేయాలే మళ్ళీ.
అయితనే ఉంది జర్నీ.
ఆ ఈ మళ్ళీ జర్నీ చేషి మళ్ళీ ములుగు పోవాలా ఆ ఎక్కడికి అయితదో తెల్వది. ఒక్కటే రోజుగాని
ఒక్క రోజు లేకు పొద్దున్న పోవుడైతాంది సాయంత్రం అచ్చుడు అయితాంది మీకు.
అంతే ఆ మళ్ళా అక్కడ ఒక రోజు కూడా ఉండుడు లేదు నెక్స్ట్ టైం నుండి పోతే ఒక రెండు మూడు రోజులు ఉండేలాగా పోవాలి. కానీ అసలేమో వీళ్ళ దాంట్లో లీవ్సే ఇత్త లేరు, ఆ లీవ్ ఇచ్చిన కూడా వాడు తిట్డుడే తిడతాండు.
మొన్న అమ్మ ఫోన్ చేసినప్పుడు అన్నయ్య వాళ్ళు పోతాళ్ళు అని చెప్పింది.
పొద్దున్నార
సాయంత్రం ఎప్పుడు వచ్చిల్ళు ఎప్పుడు పోయిళ్ళు అంటే, పొద్దునచ్చిళ్ళు సాయంత్రం పోయిళ్లు గంతే.
ఆ మేము ఆ రోజు మొన్న పండుగ రోజా
కావచ్చు.
ఆ రోజు మధ్యాహ్నం పోయినం మధ్యాహ్నం పోయినము ఆ ఇగా మధ్యాహ్నం పోయినము మళ్ళా పొద్దున్నే ఐదు ఐదున్నరకు లేశి అచ్చినం.
మంచించి పని చేశ
ఏ ఎంత
అంత చల వెళదలేదవద నమగ మరి
స్వెటర్ తెచ్చుకున్నా కాదురా నేను వచ్చేటప్పుడు స్వట్ రేస్సుకు ఇట వచ్చేటప్పుడు స్వెట్టర్ వేకొని వచ్చిినా నేను
ఆహా మజప్పనేచ్చ
ఇక నార్మల్గా అంత ముందు ఒక రోజు అన్న ఏం చేసిండు అంటే మేము పోయేటప్పుడు ఎండు ఉంది అదిది సాయంత్రం టై లో బయలుదేరనం పోయేటప్పుడు ఏండు ఉన్నది చలి పెెట్టేది కావచ్చు అనుకో మస్తు చలి పెెట్టింది ఏ మేము వచ్చేటప్పుడు కూడా ఆ ఇ వచ్చేటప్పుడు అప్పుడు కూడా కొంచెం సాయంత్రం అయింది గానీ అంటే పొద్దున్న ఉన్నది కాగానీ ఎల్లతోయ వచ్చన అ కానీ ఏమో చరిపడతంది కదా అని చెప్పి మళ్ళ అమ పెట పట్టుొని వచ్చినాం
మంచి పని చేసిన అసలుకి మళ్ళా అడిపోయినాక ఎవరు ఉండరుి మనకి
ఎవరు ఉన్నారురు కాగానీ ఇక వచ్చిన తర్వాత వంట వేసుకొని తిని పన్నెండు ఒకట అయింది ఇక ఇక మళ్ళీ అన్నయ్య అవన్నీ తిప్పుకుంటూ తిప్పుకుంటే తీసుకొచ్చేయండు
ఇది రావదు కదా మరికి
ఫోటోస్ పెట్టాలి ని చెప్పేసి
ఆహా
మ చివరలో కూర్చున్నాడు ఆయన ఊర్లో పోయి ఫోటోకి వచ్చడు ఇంకా నేను పోతే బాగుండదు కదా అని చెప్పి నన్ను తీసుకోవడు
నేను బయట కూర్చుంటే అన్నిీ లోపలికియచ్చుడా
సరే రే కాల్ కట్జే మరి
ఉ సరే బై్
ఆ బైరా